హలో ఆహ్ హై అండి ఏం చేస్తున్నారూ
ఎమిటి లేదండీ కాల్స్ వస్తున్నాయి బాగా చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు అయితే అదే చూస్తున్నా
ఓ బొనాంజా మీవి కంప్లీట్ అయినా కాల్స్
కాలేదండి నాయి మీకే చేయాల్సి ఉంది
ఉ ఏమోనే ఆహ్
పొద్దున్న నుంచి చాలా బిజీ బిజీగా ఉన్నానండి కొంచెం బాగా పని ఉండే ఇంట్లో
ఓ అవున
మీరు చేసారు నేను చూసాను కానీ ఇగ చెప్పను కదా నైటు నైట్ కూడా బీసీయే ఉండే ఇగ చేయలేదు
మ్మ్ హ్మ్ అంటే ఇప్పుడు ఫెస్టివల్ ఉందని ఇంట్లో గిట్ల పని ఎక్కువ ఉందా
అవునండి బాగుంది
అవున
కోండి ఎగ
ఆ
ఇంత
ఇంక ఎన్ని రోజ్ క్చ్చుల్గా నేను కూడా ఈ కాల్స్ చేయలేదు ఇప్పుడు మీకే చేసినా ఇంతకముందు ఒక కాల్ మాట్లాడినా
అవునా ఏ ఓకే ఓకే చాలా మంది మెసేజ్లు చేస్తుండ్రు
అవునా మార్నింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒయినా ఇంత ముందే వచ్చిన
అవునా
ఊ
ఇంకా ఏం చేస్తున్నారు మరి
ఇంకా ఏంటండి ఇంత ముందే వచ్చినా ఇంటికి పని చేయాలి వర్క్ ఎక్కడిదక్కడే ఉంది
అవునా
ఊ నీదయిపోయిందమ వర్కు
ఆహా కాలేదు ఇంకా చేయాలండి నాది కూడా పెండింగ్ లోనే ఉంది అది అప్పటి నుంచి కాల్ చేస్తున్నాయి మాట్లాడుతున్నా
ఓహో తిన్నారా మరి ఆఫ్టర్నూన్
ఆ అస్తననే తిన్నానండి మీరు తిన్నారా
ఊ తిన్నాను ఈ రోజు బుడంకాయ చేస్ నను
ఐతే
మీదేంటి స్పెషల్
మాది స్పెషల్ ఏం లేదు అది మామిడికాయ పప్పు చేసింది రజున నే అది తిన్నాను ఈవినింగ్ ఈవినింగ్ బెండకాయ ఫ్రై
ఉహు ఉంటాయి స్టార్ట్ చేయాల్నా ఇప్పుడే
ఆ ఒక పొద్దు తొందరగా తీస్తారుగా అంటే పొద్దు నుంచి తినకుండ ఉంటరు కదా తొందరగా చేసి పెట్టితే అయి అతే
అవునా
హ్మ్
హ్
ఇంకా మీరేం చేయాలనుకుంటున్రు ఈవినింగ్
ఇగ ఇప్పుడు ఈ రోజు కర్రీ ఏం లేదు కని అందులోకి ఆమ్లెట్ ఏద్దామని అంతే ప్లాన్ అది ఒకటి ఉంది
ఆ చేయిరా ఇంకా అండి
చెప్పాలి ఫెస్టివల్ షాపింగ్ చేయాల్న చేశారా
లేదు చేయాలండి
ఉ అవునా
ఆ చేస్తే కొంచెం
అన్నింఇంట్లో ఫ్యామిలీ అవాల మరొకే సారి చేస్తారా
అవును అందరూ
ఉహు
ఇట్టా మరి ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీయే
హు అయిపోయిందా పని
లేదు చేయాలి కాల్స్ మాట్లాడిన తర్వాత చేయాల పని కొన్ని ఇల్లు ఆ ఇల్లు కి కొన్ని బోళ్లు ఉన్నాయి కడగాలి ఇస్ ఇంకా కాల్స్ నాయి సిక్స్ ఉన్నాయి ఉమ్
అవునా
హు నిన్న రెండు కాళ్లు వేస్ట్ అయిపోయినాయి
అవును నాయి కూడా
మీ అందరు చాలా మంది అలానే అవుతున్నాయంట
అవును ఇంకా కొంత మందికి కట్ చేస్తున్నారు కావాలనేసి
అవునా అయ్యో అట్లేట్లా
కాల్ ఆ
హు
ఒక ఆమె అట్లనే చేసింది అందుకోసమ ఇగ నేను భయం అవుతుంది చెయ్యాలా వద్దా మరి ముందే అడిగి చేస్తే బాగుంటది ఎవరు మంచిగా మాట్లాడతారో వాళ్ళతో ఏమేమ్ చేయాలని అనుకున్నా ఇగ నేను
ఆ అవును మళ్లీ కాల్ వేస్ట్ అయిపోతయి ఇగ
కాల్ వేస్ట్ అయిపోత ఏమో అవునంమా
హు
ఇంకా ఏం చేస్తున్నారు
ఇంకా ఫెస్టివల్ ఉందిగా మీది దాని గురించి చెప్పండి
అవును ఫెస్టివల్ ఉంది బాగా బిజీ బిజీ పండుగకి షాపింగ్ చెయాలండి ఇంకా అన్ని పెండింగ్స్ లో ఉన్నాయి
హ్మ్ ఇంకా ఎంత టెన్ డేస్ ఉందా వన్ వీకా
ఇంకా నైన్ డేస్ ఉందండి
అవునా
నైన్ డేస్ ఉంది
హ్మ్
నైన్ డేస్ లో ఏమేం చేయాలో ఏమో
ఉహు
అ
అంటే ఫాస్టింగ్ అయిపోయిన్ త అంటే మీరు వేర పెత్ టెమ్ వేరే వాడి దగ్గర్కెల్తే అరె నమాజ్ చేసే వాడి దగ్గరికి
మేం ఎళ్ళమండి మా డాడీ వాళ్ళు వె అంటే జెంట్స్ వెళ్తరు లేడీస్ వెళ్ళరండి ఆ మజీద్లో
అవునా
ఆ లేడీస్ వెళ్ళా ఈ అన్నీ రూల్స్లు లెవ్వు అలా లేవ్ డ్రీమ్ అక్కడ మజీద్లొ వెళ్ళాలని ఇంట్లోనే చదువుకుం టారు లేడీస్
ఉహ్
ఇంట్లోనే చదువుకొని ఇంక బయటికంటే ఇట్లా చుట్టాలతో కలవడానికి వెళ్తాము
ఆహా అవునా
ఆ చుట్టాలతో కలవడానికి వెళ్తాం అండ్ ఇగ ఇవరన్న పెద్దోళ్ళు మేం పెద్దోళ్ ఉంటే చిన్నోలస్ మా దగ్గర్కి వాళ్ళ పెద్దలు ఉంటే మేం వెల్ కలుస్తాం
అవునా ఏమన్నా గిఫ్ట్లు గిట్లా ఒకలి ఒకలు ఇచ్చుకుం త్తర
గిఫ్ట్స్ అంటే పెద్దోలంటే చిన్న పిల్లలకి డబ్బుల్ ఇస్తారంట. ఈది ఇది అంటరు దానికి అది ఇస్
ఆహా అవునా
మ్ ఏది ఇస్తరు ఇంకా ఆశీర్వాదు అవి ఇస్ కని పెద్దోళ్ళు చిన్నోళ్లకి మ్ పండగ రోజయితే
కీ బట్టలు పెడతరు. మనీ ఇస్తారు హ్
పెద్దోళ్ళు కదా
ఆ అవును అవును
మీ ఫెస్టివల్ ఏది పెద్ద అంటే మీకు
దసరా పెద్దది ఆ దసరా ఆ
ఓకే దసరాకి ఏం చేస్తారా అండి
ఉమ్ దసరాకి భతు కమ్మకు పేర్చి అందరూ చెరువు దగ్గరికి లేకి ఇక్కడకు పోలాటలు ఆడతారు మళ్ళీ దుర్గమ్మ వారు పెడతారు అప్పుడు నవరాత్రులు జరుగుతాయి టెన్ టెన్ డేస్ జరుగుతాయి నవరాత్రులు మరి లాస్ట్ రోజు దసరా ఉంటది ఇగ పం ఫెస్టివల్ కి చాలా మంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్తారు అమ్మ వాళ్ళ ఇంటికి
ఆహా
ఆ ఇంకా అది పెద్ద పండుగ మాకు దాని తర్వాత సంక్రాంతి, దీవాలి మ్
మా దాంట్లో అయితే రంజాన్ పండుగనే పెద్దది
అవును వన్ మంత్ కదా
అవును వన్ మంత్ న్యూ యరా అండి ఫార్టీ వన్ డేస్ అనుకో ఆహ థర్టీ వన్ డేస్ అనుకోవాలి ఇగ
ఏముందే సు న్యూ ఇయర్ గూడా చేసుకుంటారా మీరు
లే న్యూ ఇయర్ కంటే మాది న్యూ ఇయర్ మొహరం పండుగ
ఊహూ అవునా
కొత్త సంవత్సరం మేము మొహరం కి చెప్పుకుంటాం
ఓ ఎప్పుడు అది ఏ మంత్ లో వస్తది ఎక్కువ
ఇప్పుడు జూన్ జూన్ లో అండి
ఆహ జూన్ లో అది మీరు న్యూ ఇయర్ గా చేస్తారా
ఆహా ఆ
మాకు ఉగాది న్యూ ఇయర్ కొత్త సంవత్సరం తెలుగు వాళ్ళందరికీ ఉగాది నుంచి కొత్త సంవత్సరం
చ్
చాలా అందుకే హూ
ఏం చేస్తారు ఉగాది ఇప్పుడు ఇది వస్తుంది ఉగాది కదా
ఆ అవును ఇప్పుడు నెక్స్ట్ మంత్ నై ఈ మంతే నైన్ టీంత్ కి
ఈ మంత్ నై ఇంక ఎన్ని డేస్ లో ఉన్ ఒక వన్ వీక్ ఉంది కావచ్చు
డే రోజు గురువారం రోజు
అవును మీ ఇంటికి వస్తాం మరి మేము భక్షలు తినడానికి వస్తాం మీరు కూడా మా ఇంటికి రండి రంజాన్ పండుగకి మీరు కూడా రండి
మాక్కూడ తెలుసు మీ దగ్గర ఎలా ఉం తనియాన్నిది మ్మ్ అసలు మీ
అదృస్ టొం కదా ముస్లిమ్స్ బిర్యానీ తింటే
అవును అంటే మీరు ఎక్కువ మంచిగా స్పెషల్ చేస్తారు కదా అవును మేము ఎక్కువ స్వీట్స్ చేస్తాం మీ దాంట్లో బిర్యానీ స్పెషల్స్
అవును
మీమ్ స్వీట్ ఎక్కువ
మీక్ స్వీట్స్ బాగా నాకైతే మ్మ్ ఇది ఉగాది ది బాగా నచ్చు అది
అవునా రండి మా ఇంటికి ఉప్పేస్ ట్వెల్వ్ కి
ఆ వాద్దాం అవునా థాంక్యూ థాంక్ హాలో
మ్మ్
ఇంకా ఏం చేసున్నారు
లేదండి ఇలా ఫెస్టివల్ కే మంచిగా అనిపిస్తుంది
మ్మ్ ఇంకా మరి ఉగాది ప్రిపేర్ అవుతుండరా లేదా మరి ఇప్పడ్ నుంచి ఆలోచిస్తుండరా లేదా ఆ రోజు కొత్త బట్టలు ఏసుకుంటారా
ఆ కొత్త వే ఇగా ఉగాదికి కొత్త బట్టలు అంటే కొ తీసుకోరు గాని ఎక్కువత్తే వేసుకుంటారు ఇంతకు ముందు తీసుకుని ఇష్టమన్న వాళ్ళు తీసుకుంటారు ఉగాది కి
ఓకే ఓకే ఇప్పుడు మాక్ కైతే రంజాన్ పండుగ అంటే. చెగనేకి రాత్రి ఒక ఓ ఒకటి తీసుకోవాలి మళ్ళా పండుగది రెండు జతలైతే తీసుకున్న వాళ్ళు జు రెండు మూడు తీసుకుంటారు
అవునా
ఇక మేమైతే పండుగ రోజు ఒక ఒక రోజు ది తీసుకుంటాం
ఆ అవునా
ఇక చిన్నపిల్లలు ఉన్న కాడ తింటు
మ్మ్ హ్మ్
మ్మ్
సరే ఓకే సిస్టర్ మరే
ఓకే ఓకే